హలో. హలో హలో వినిపిస్తుందా.
ఆ చెప్పు చెప్పు.
ఏం చేస్తున్నావ్.
ఏం లే కొట్టిటుగానే పైన టెర్రస్ పైన నిల్చున్న.
ఉ సరేగాని టైం ఉందా మాట్లాడ్నికి.
ఉ ఉంది చెప్పు.
ఉ అది ఈ మధ్య. ఆ ఏఐ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సేంద్రయ వ్యవసాయం గురించి ప్రపంచవ్యాప్తంగా. పెద్ద చరువు చర్చ జరుగుతుంది గదా.
అవును ఈ రెండు రంగాలు రాబోయే రోజుల్లో మన జీవితాన్ని ముఖ్యంగా విద్యార్థుల. జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయని అనిపిస్తుంది.
ఉ నిజమే మొదటగా ఏఐ విషయానికి వస్తే ఇది విద్యారంగంలో సరికొ. పిలవాని తీసుకువస్తుంది.
ఖచ్చితంగా సాంప్రదాయ బోధనా పద్ధతుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ మరియు. స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి.
అవునవును గానీ. అదే సమయంలో కేవలం తీరీ చదువులపై ఆధారపడే విద్యార్థుల భవిష్యత్ ప్రమోదంలో పడే అవ. కాశం కూడా ఉంది గదా.
కరెక్ట్ పాయింట్ ఎందుకంటే సాధారణ పనులను ఏఐ సిస్టమ్స్ చాలా వేగంగా మరియు తక్కు. ఖర్చుతో పూర్తి చేయగలవ్.
అవును అందుకే విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా. క్రిటికల్ థింకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవాలని బెటర్.
అవును టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలిసిన వాళ్ళకే ఫ్యూచర్లో ఉద్యోగ అవకాశాలు ఎక్. క్కువగా ఉంటాయి అనిపిస్తుంది.
ఉ అలాగే ఏఐ అనేది మానవ మేధస్ కు ప్రత్యామ్నాయం కాదు గదా. జస్ట్ కేవలం ఎట్లా అంటే. మనం మానవం అభివృద్ధికి ఒక సాధనం మాత్రమేనని గ్రహించాలి
కరెక్ట్ చెప్పినవ్ ర విద్యార్థులు కోడింగ్ డేటా అనాలటిక్స్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త కొత్త కోర్సులపై దృష్టి పెట్టడం చాలా అవసరం ఇలాంటి సమయంలో
ఉమ్ అలాగే టెక్నాలజీ రంగంలో ఎంత వృద్ధి ఉన్నా కూడా మరోవైపు మన మానవ మానవ మనుగడకు అత్యంత కీలకమైన ఈ పర్యావరణం గానీ వ్యవసాయం గానీ మరవకూడదు దాని గురించి
టెక్నాలజీ రంగంలో ఎంత వృద్ధి ఉన్నా మరోవైపు మన మనుగడికి అత్ అత్యంత కీలకమైన పర్యావరణం మరియు వ్యవసాయాన్ని మరవకూడదు
నిజంగా చాలా మంచి విషయం గుర్తు చేశారు అందుకే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యంగా ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది
రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు వాడటం వల్ల నేటి ఆహారం బాగా పాయిజనెస్గా మారిపోతుంది
అవును దీనివల్ల చిన్న వయసులోనే ఇక ప్రజలందరూ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు బానే పడుతున్నారు గదా
ఆ అవును ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించే పంటలు ఆరోగ్యానికి ఎంతో మంచి జెస్తాయ్ మరియు చాలా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతయ్
ఉమ్ అవునవును ఆరోగ్యంతో పాటు ఈ పద్ధతి వల్ల భూమి యొక్క సహజ సారం గూడా పెరుగుతది అదే విధంగా పర్యావరణం గూడా కొంచెం సముతులత కూడా కాపాడినట్టు అయితది హలో
అవునవును రసాయన వల్ల భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది
కానీ చాలా మంది రైతులు సేంద్ర వ్యవసాయంలో దిగుబడి తక్కువ వస్తుందని ఆందోళన చెందుతున్నారు గదా మరి
మొదట్లో కొంచెం అట్లనే ఉంటది దిగుబడి తక్కువనే వస్తుంది బట్ ఎక్కువ రోజులు చేస్తే నేల సారవంత తమయి స్థిరమైన పంటలు వస్తాయి గదా
అవునవును పైగా మార్కెట్లు ఇప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ మరియు మంచి ధర కూడా లభిస్తుంది
అవును అవగాహన ఉన్న వినియోగదారులు ఎంత ఖర్చు అయినా సరే ఆర్గానిక్ ఫుడ్ కోసమే బాగా మెగ్గు చూపు తున్నారు
అలాగే ఇక్కడే విద్యార్థుల పాత్ర మరియు కెరీర్ అవకాశాలు గూడా ముడిపడి ఉంటాయి
ఎలాగంటే సాంకేతికను వ్యవసాయ రంగానికి జోడించడం ద్వారా సరికొత్త అగ్రిటెక్స్ట్ స్టార్టప్స్ ప్రారంభించవచ్చు
ఉమ్ అది అద్భుతమైన ఆలోచన యాక్చువల్ చెప్పాలంటే ఏ ఆధారిత డ్రోన్లు మరియు సెన్సర్ ద్వారా పంటల ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షంపజే పరీక్షించవచ్చు కదా
ఖచ్చితంగా మట్టిలో తేమ శాతం మరియు పోషకాలని ఏఐ టూల్స్ ద్వారా ముందే గుర్తించి సెంద్రీయేరువులను సరైన మోతాతు మోతాదులో వాడవచ్చు
సో ఇలా చేయడం వల్ల శ్రమ మరియు పెట్టుబడి రెండు తగ్గుతాయి సేంద్రీయ వ్యసయంలో కూడా అద్భుమైన దిగుబలొస్తాయి రైతులకు ఎన్నో బెనిఫిట్స్ కూడా జరుగుతాయి
కాబట్ ట్టి భవిష్యత్ తరాలు కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు మాత్రమే కాకుండా ఇటువైపు కూడా చూడాలైతే
అదే కదా అగ్రికల్చర్ డేటా సైన్స్ మరియు సస్టైనబుల్ ఫార్మింగ్ టెక్నాలజీలో విత్ విద్యార్థులకు భారీ అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు
ఆ అవును మనం పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఆధునికత సాంకేతికతను అభివృద్ధి చేయడం నేటి తరం ముందున్న ప్రధాన లక్షం
అలాగే విద్యా సంస్థలు కూడా ఏఐ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టికల్స్ ను సిలబస్ లో చేర్చడం చాలా ముఖ్యం అసలు
అప్పుడు విద్యార్థులు క్షేత్రస్థాయి సమస్యలు మరియు వాటికి ఆ సాంకేతిక పరిక్షరాలపై పూర్తి అవగాహన వస్తుంది
నిజమే కదా కేవలం థియరీ క్లాసుల వల్ల ఇట్లాంటి గ్లోబల్ మార్పులకు అందుకోవడం సాధ్యం కాదు కదా
టెక్నాలజీ వేగంగా మారుతున్న కొద్దీ విద్యార్థులు కూడా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ అప్డేట్ అవ్వాలి మరేం జేస్తారిగా
ఇంగా అవునవును ఏమ్ ఏమనావ్ ఉపాధి మార్గాలను మారుస్తున్న వ్యవసాయం అన్నది ఎప్పటికి అంతంగానే ఒక ప్రాథమిక రంగం గదా
అందుకే డిజిటల్ నాలెడ్జ్ మరియు నేచర్ కేర్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా అవసరం
అవునవును ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇన్నోవేషన్ తీస్కురావడం వల్ల దేశ ఆహార భద్రత కూడా మెరుగుపరిచినట్టు కాపాడినట్టు అవుతుంది
రాబోయే రోజుల్లో ఐటీ రంగం కంటే అగ్రటెక్ రంగంలోనే ఎక్కువ ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉందని అనిపిస్తు వుంది నువ్వు మాట్లాడేది మొత్తం వింటుంటే
అలా అయితే కూడా చాలా మంచిదే కదా ఏ సహాయంతో వాతావరణం మా మార్పులను కూడా ముందే అంచనా వేసి దాన్ని తగ్గట్టుగా ఆర్గానిక్ పంటలను కూడా ప్లాన్ చేస్కోవచ్చు
అవును కరెక్టే ఇది రైతులకు నష్టాలను తగ్గించి వ్యవసాయాన్ని ఒక లాభసాటి వ్యాపారంగా మార్చడం చాలు ఉపయోగపడ్తే
ఆ మళ్ళా అలాగే దీని వల్ల గ్రామీణ రైతులుంటారు కదా వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది మరి వలసలు కూడా ఈ సిటీలకు పొవడం పనుల కోసం పోవడం కూడా తగ్గుతాయి
ఆ మళ్ళీ ఏందంటే చదువుకున్న యూత్ కూడా వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి ఇది ఎంతో స్ఫూర్తినిస్తుంది
అవునవును అలాగే దీని వల్ల ఎందంటే విద్యార్థులు ఏఐ ఒక భయంగా జూడకుండా ఇక ఫ్యూచర్లో ఒక గొప్ప అవకాశంగా భావించాలి
కరెక్టే ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా సరే గాని కొత్త తరహా నైపు నైపుణ్యాలు ఉన్న వారికి మాత్రం వందల కొద్ది దారులు తెర్చుకుంటాయి దీనివల్ల
మ్మ్ అలాగే భవిష్యత్ మొత్తం స్మార్ట్ అండ్ గ్రీన్ అనే కాన్సెప్ట్ చుట్టును తిరుగుతుంది కదా
అవును ఒకవైపు డిస్టాల్ ఎదుగుదల మరోవైపు ఆరోగ్యకరమైన జీవన విధానం రెండు సమాంతరంగా ఆగాలి
ఈ సరికొత్త మార్పులను అందుకోవడానికి విద్యార్థులు ఇప్పట్నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్కుంటే ఫ్యూచర్లో తొందరగా దీనికి అలవాటైతారు
అట్లా కావాలంటే వాళ్ళు జస్ట్ కేవలం క్లాస్ రూమ్ మార్కులకే పరిమితం కాకుండా సొసైటీకి యూజ్ అయ్యేటివి ఏమన్నా రీసర్చ్ పైన దృష్టి పెడ్తే అది సాధ్యమైతది
ఖచ్చితంగా ఏఐ టూల్స్ ని ఉపయోగించి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని గ్లోబల్ మార్కెట్ కనెక్ట్ జేయడం గూడా ఒక మంచి కెరీర్ ఆప్షన్ గదా
అవును ఈ ఈ కామర్స్ మరియు సప్లైచెన్ మేనేజ్మెంట్ లో గూడా ఏఐ విప్లవత్మాక మార్పులు తెస్తుంది ఈ మధ్య
అయితే ఏంది మొత్తానికి సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రకృతి పరిరక్ష రక్షణ సమానంగా సాగినప్పుడే మానవ జాతికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది
నిజం జెప్పినావ్ ఏ ఒక్కటి కుంటుపడినా భవిష్యత్ తరం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది తప్ప తప్పకుండా
ఈ రోజు మనం చర్చ ద్వారా ఏఐ మరియు సేంద్రయ వ్యవసాయం యొక్క పరస్పర బంధం గురించి చాలా స్పష్టత వచ్చింది గదా
అవును ఈ రెండు విభిన్న రంగాలు కలిసి భవిష్యత్ ప్రపంచాన్ని ఎలా నడుపబోతున్నాయో అర్థమైంది మన మా టలలో
అలాగే విద్యార్థులు రెండు రంగల్లోని అవకాశాలు అందిపుచ్చుకోని ఉన్నత శిఖరాలకు అధిరోవహించాలని ఆషిద్దం
ఖచ్చితంగా సాంకేతిక మరియు సాంప్రదాయాల కలయిక రేపటి మన విజయసూత్రం
నిజమే సాంకేతిక మరియు సాంప్రదాయలు కలయికే విజయం లో ఎలాంటి సందేహం లేదు గదా
అయితే మరి ఈ మార్పుని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వాలు విద్యా సంస్ తలు ఎలాంటి చర్యలు దీస్కోలంటావ్
మ్మ్ ఏముంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో కాలేజీలు ఉం టాయి కదా అవి ల్యాబ్స్ అనేది ఏర్పాటు జేషి ఆర్గానిక్ గార్డెన్స్ ఆ ఏర్పాటు జేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలిజేయాలి అందరికి
అబ్బా చాలా మంచి ఐడియారా దీని వల్ల స్టూడెంట్స్ లో గుడా చిన్నప్పటి నుండే కోడింగ్ పైన అట్లనే మళ్ళీ పర్యావరణం పైన గూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతది
అవునవును అప్పుడే వారు పెద్దయ్యాక కేవలం ఒక రంగానికే పర్మితం కాకుండా ఆ చాలా ఆలోచనలు ఉంటాయి మల్టీ డిసిప్లిన్ తో కొత్త ఆవిష్కరణ గుడా చేయగలుగుతారు
అంతేకాదు ఏఐ సహాయంతో సేంద్రి ఎరువుల తయారీ విధానాన్ని మరింత సులభతరం జేసి పరిశోధనలు గూడా జరగాలి
ఖచ్చితంగా ఏ రకమైన మట్టికి ఈ విధమైన జీవ అమృతం లేదా సహజ ఇరువులు అవసరమో ఈ ఏఐ ద్వారా గూడా మనము ముందే లెక్కించోచ్చు
దీనివల్లా సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయంలో ఉండే అంచనాల తప్పొప్పులను తగ్గించి ఇంక ఉచితమైన ఫలితాలను గుడా సాధించొచ్చు
మ్మ్ అలాగే విద్యార్థుల భవిష్యత్ విషయానికి వస్తే రాబోయే రోజుల్లో గ్రీన్ కలర్ జాబ్స్ కీ మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది గదా
మ్మ్ గ్రీన్ కలర్ జాబ్స్ అంటే ఇది పర్యావరణాన్ని కాపాడుకుంటా సాంకేతికతను ఉపయోగించే ఉద్యోగాలే గదా
అవునవును అదే అలవిదా అదే ఆ బయోటెక్నాలజీ గాని ఎకో ఫ్రెండ్లీ సాఫ్ట్ టు డెవలప్మెంట్ మరియు సస్టైనబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఈ గ్రీన్ కలర్ జాబ్స్ కిందికే ఒస్తాయి
అంటే ఫ్యూచర్ లో జస్ట్ కంప్యూటర్ ముంగట గూర్చున ఉద్యోగాల దానికన్నా సమొజ సమాజానికి ప్రత్యేక్షంగా ఉపయోగపడే జాబ్లకే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటద్ అంటున్నావ్
ఖచ్చితంగా గదా ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ మరియు ఆహార సంక్షేమం వంటి సమస్యలను అవి ఎదుర్కోవడమే ఫ్యూచర్ లో ప్రపంచానికి ముందున్న అత్యంతా పెద్ద ఈ టార్గెట్ గదా
అవును ఎఐ టూల్స్ ద్వారా వాతావరణంలో వచ్చే మార్పులను ముందే అంచనా వేసి పంట నష్టాల్ను నివారించడం గూడ ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తుంది
అవును గదా ఒకప్పుడు వాతావరణం చూసినంత ఖచ్చితంగా ఉండేవి గాదు గదా కానీ ఇప్పుడు మనం గంట గంటకి నేర్చుకుంట్నం ఈ మెషిన్ లెర్నింగ్ అనే ఓ క పది ద్వారా
అవునిది రైతులక్కూడా బాగా ఉపయోగపడ్తది అట్లనే పెట్టుబడి నష్టపోయే భయాన్ని గుడా పోగొడుతది రైతులందరిలో
మ్మ్ అలాగే చదువుకున్న యువత ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకమైన మొబైల్స్ యాప్స్ మరియు ఇశ్రాస్ స్టార్టప్స్ ను కూడా నిర్మిస్తున్నారు ఈ మధ్య
అవును ఈ మధ్యలో దళారీల వ్యవస్థ తొలగించి రైతుల నుంచి డైరెక్ట్ గా కస్టమర్స్ కేర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆహారాన్ని చేరవేస్తున్నారు కదా
ఉ అదే దీని వల్ల రైతులకు కూడా సరైన మద్దతు ధర లభిస్తుంది అటు వినియోగదారులకు తాజా మరియు స్వచ్ఛమైన ఆహారం కూడా అందుతుంది
ఇదంతా ఏఐ మరియు డేటా మేనేజ్మెంట్ లుప్స్ వల్లే సాధ్యమవుతుంది ఇది నిజంగా అద్భుతమైన మార్పు కదా
అయితే విద్యార్థులు ఈ సాంకేతికత నేర్చుకుంటే ఆ క్రమంలో సైబర్ సెక్యూరిటీ మధస్సు నైతికతను కూడా నేర్చుకోవాలి
నిజమే ఏఐని దుర్వినియోగం చేస్తే ఎంతటి ప్రమాదమో సరిగ్గా వాడితే అంతటి ప్రయోజనం ఉంటుందని విద్యార్థులందరూ గ్రహించాలి
ఉమ్ అదే కదా కాబట్టి విద్యార్థులకు కేవలం వల్ల లాభాల కోసమే కాకుండా దేశ భద్రత సామాజిక బాధ కూడా కెరీర్ లో వాళ్ళు ఎంచుకోవాలి
సేంద్రయ వ్యవసాయం మరియు వ్యయ కలయిక అనేది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు అది రాబోయే తరం మనుగడకి ఏకైక మార్గం
ఉమ్ నిజం చెప్పారు ఇ ప్రకృతి నిర్లక్ష్యం చేస్తే ఎంతటి ఆధునిక సాకేతికత వచ్చినా అది ఆ శూన్యమే కదా
అంతే కదా ఎందుకంటే మనం తినే ఆహారం పీల్చగాలి బాగున్నప్పుడే మనం ఏ టెక్నాలజీని అయినా వాడుకోగలుగుతాం
అవును మీతో మాట్లాడదాం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా మరి అంతా ఓకేనా మీ ఫ్యామిలీలో
ఆ అంత ఓ
ఆ కుక్క ఏంటి అంతగా సౌండ్ చేస్తుంది ఆ కుక్కేంది అంతగా సౌండ్ చేస్తుంది దానికి ఏమైందంటా
నాకేమన్నా తెలిస అది అరుస్తుంది అట్లా దాన్ని నేనుం పోయి ఆపాల
తర్వాత చేస్తాలే
ఆ సరే మరి